త్తురు పోయి ఆపాతి కోవాల అన్నం అన్నం తిన్నవా మ్మి
మాది పాల కుర మీదేం కురా
మ తో టకూర తోటకూర మాది నేను దిన్లే ఇంకా తిన్లే తిన్లే
మీ మీ మీ పెద్దకొడుకు హాస్టల్ నుంచెల్లి వచ్చిండాటాగా
వచిండు నిన్న ఫోన్ కోసం ఎడుతుండు ఫోన్ ఫోన్ కావాలని ఎడుతుండు చిన్న కొడుకే మంచిగా ఎప్పుడు ఏడు ఫోన్ కావాలని స్కూల్కి పోతున్నాను్వు
పోతున్నా
రేపు పోతున్నావా స్కూల్ కి మరి
పోతున్నా
రేపు ఏం కూర చేతురు మరి మీ ఇంట్ల
మా ఇంట్లానా ఎ ఎగ్గు చేస్తారు ఉం
ఎగ్గులు తెచుకున్నావా మరి నువ్వు
తెచ్చుకుంటా
తెచ్చుకుంటావా అవునా ఎప్పుడు ఆ మా పెద్ద కొడుకు ఆ తిన్నాడు తిన్నాడు శనగ గుడాలు ఏసిరు అవి బొక్కిరు ఇవి తిన్నారు అవి తిన్నారు తిన్నది అరిగేదాకా
అలా అ అలా డాడీ అలా డాడి దిన్నాడా
వాళ్ళ డాడీ తిన్నాడు తిన్నాడు వాళ్ళ డాడీ ఫోన్ చూస్తాడు ఆడా మీరేం చెస్తారు మరి నువ్వు తిన్నార అన్నం మరి
మే మేమ్ తిన్నాం
తిన్నారా
తిన్నాం
శేనగ గుడాలు బుక్కిర్రా మీరు మీరు వేసుకుంటారా
ఏంటిది
శనగ గుడాలు వేసుకుంటారా మరి మీరు
మేము వేసుకుంటాం
ఏసు కుంటారా ఇయ్యల కూడా వేసుకున్నారా ఆహా కోపన్
నువ్ ఫోన్ ఎక్కచూత వాటగా
తెకువ నేను పోనే చూడ నా కొడుకు నా చిన్న కొడుకు ఉకే చుతడు పోను గేమ్లు ఎత్తాడు గీదొ గేమ్ చేత్తడు అదో గేమ్ చేత్తడు ఈ గేమ్ ఆ గేమ్ చేసి కతం అందరికి అన్ని దోస్తులన్ ఇంట్ల చొరగొడుతాడు సొరగొట్టి ఆ గేమ్లు ఆడుకుంటా చేరుతాడు ఇగ వారి మరి నువు అడుతవ గేములు
నేమ్ నేనాడ
ఆడ వా
మా మామ్మీ తిడుతది
మీ మమ్మీ గా బైక్ గేము అది ఇది ఆడతావానటు ఇనబడ్డది
ఏ ఆడ
ఆడవా
ఆ ఒక్కోక్క సారీ ఆడు అని మల్లా డిలేచెత
ఏ య బిడి చేసినవా జ జ జై టోపీ ఏమో మరి ఇగ ఆ మీ నాన కొడతాడ నిను
కొడుతాడు
ఉ